నమస్ నమస్కారం అండి, బాగున్నా మీరు బాగున్నారా?
మేము కూడా బానే ఉన్నాం ఏం చేస్తాల్లు
ఏం లేదండి ఒక పని ఉండే చేసుకున్నాం అయిపోయింది ఇప్పుడే
ఆహా తిన్నారా మరి?
తిన్నామండి మీ
ఆ తిన్నామండి మేము తిన్నాం పడుకున్నాం ఆల్రెడీ.
అవునా ఇంత ఫాస్ట్, ఇంత తొందరగా?
న్నాం ఫోన్ చూత్తానం ఇగ ఇప్పుడే పడు అంటే పడుకునడం మొత్తం పడుకు కొంచెం ఒక పన్నెండు గంటలకు ఒకటి గంటలకి ఇట్ల పడుకుంటము
ఆ సమయం వరకు తెలివితోటి ఉంటారా?
ఆ పొద్దిగాల మల్ల పదకొండు గంటలు లేస్తాం ఇట్లా
సరిపోద్దా అండి నిద్ర ఇంక స్ బడకపోయే అవునా చూసుకోండి మన పని
ఇగ మీరేమన్నా చూస్తే పని నేర్చుకుంటామని, చూస్తారా మకేమన్నా కొంచెం?
నాకేం లేకనే ఉంటుంనండి
మీకేం పనిలేదా అయ్యో మరి ఖాళీగ ఉండే బదులు ఖాళీ ఉండే బదులు పెళ్లి చేసుకోవచ్చూ కదండి అయితే
ఉమ్ ఇప్పుడే చేసుకోమండి
ఈ ఖాళీగా ఉంటే వాళ్ళు చుట్టుపక్కలోళ్ళు ఎవరైనా చూస్ నా కూడా ఈ అమ్మాయి ఖాళీగా ఉంటాంది కావచ్చు అనుకుంట్రూ
అట్లా అనుకుంటరుకాని ఇంకా నేను చిన్న పిల్లని కండి
అయ్యో అవునా అయినా ఈ మధ్యలో చిన్న పిల్లలకే కా పెళ్లి చేత్తల్లు తీయండి
ఏంటిది అర్థం కాలేదండి మల్లొకస్
చిన్న పల్లలకే పెళ్ళి చేత్తాలండి
అంటే ఇప్పుడు మీరు నన్ను చేసుకోమని అంటున్నరా అండి?
ఆ అందుకే చెప్తున్నా ఖాళీగా ఉన్నా అన్నారు కదా
ఆ ఖాళీగా ఉంటే ఇగ పని లే ఏమంటరు పనికిరాని పనింతా చెయాలా పెళ్లి చేసుకొని
ఆ ఎట్ల అందుకనే ఖాళీగా ఉండేవాళ్లు అందరూ ఇగ పెళ్లి చేత్తే ఒక పనయిపోతది కదా
అవునా పెళ్ళి చేసుకున్నాంక వాడు ఏం పని చే తెలేవ్ అని చెప్పి వాడు గుడా అంటే ఆ మాటలన్ని ఎట్లుంటయండి
ఏం కాదండి పని మంచిగ చేత్తే వాళ్ళు ఎందుకంటరండి మళ్ళ మిట్లనేయి పన్ అడు పెళ్లి చేసుకున్నా గిట్లే ఇట్లనే పని చేయకుంటుంటే అంటరు కని
అట్లా చేసినా నీ క మన కళ్ళ మీద మనం నిలబడాలి కదండి వాళ్ళు ఇచ్చిన పైసల తోటి మనం అంటే నేను ఇతున్నా నువ్వు ఎం అంటే వాడుతున్నావు అని అంటరు
ఆహా అందుకని మరి ఏమన్నా జాబ్ చేసుకోనిలేను అందుకని ఖాళీగా ఉండా అన్నారు కదా
చూడాలండి ఇప్పుడు
ఆహా మీరు చూడంగానే మాకు కూడా ఒక జాబ్ చూడండి ఏదాన్న ఒకటి
అవునా సరేనండి మీకన ఎక్కువనా
ఆ మాకు కూడా చూడండి ఇగ మాకు జాబ్ చూడండి జాబ్ చూసినాక ఒక పిల్లని చూడండి
ఇంకేమన్నా వద్దా
ఏ వద్దండిగా
చాల
ఏమ వద్దు చాలు ఇగ ఈ రెండు అయితే ఫస్ట్ అయితే జాబ్ చూడండి తర్వాతకి పిల్లని చూడండి
ఆహా ఓకే అండి చూస్తా అండి మరి ఎట్లాంటి ఆ అదే అడుగుతున్న
ఆ అమ్మాయికి ఒకతే అమ్మాయి ఉండాలి
ఆ ఎందుకు పైసలు బాగా
ఆ అ నాలుగు ఐదు ఎకరాలు ఉండాలి అదంతా మంచిగా
మీకే పది ఎకరాలు ఉంది కద అండి ఇంకేం చేసుకుంటారు మీరు ఐదు
అంటే మేము మాకు పది ఎకరాలు ఉంటే మేము ముగ్గురం కదా మా అన్న మా తమ్ముడు నేను మనిషికి మూడు ఎకరలే ఆ మాకు కొంచెం కొంచం ఏ వస్తది కదా
ఆహ
అదే మా త అదే మాకైతేనేమో ఇప్పుడు మేమైతేనేమో ఇక మాకు ఏడు ఎకరాలు అయితే ఒక నాలుగు ఐదు ఎకరాలు వాళ్ళకు ఉన్నా కూడా
మీ ఐదు ఎకరాలు మీకుంటాయా ఇంకా
చాలు అండి ఇగ ఇది ఒక్కటి చాలు
ఒక అమ్మాయి ఒక తై ఉండాలి ఐదు ఎకరాలు బూముండలి అంతేనా
అంతే ఇగ
సరే అండి చూత
ఆ
ఐదు ఎకరాల అంటే ఎవరికి ఉన్నాయో లేవో నేను అవ అవడుగను అండి అమ్మాయితే బానే ఉంటరూ మా ఫ్రెండ్స్ లో
ఆ అంటే మీ ఫ్రెండ్స్ ని సేడ్ చేస్తారూ అన్నమాట అ చాలా మంచివారండి మీరయితే
మరి నాకు ఇంకెవరు ఉన్నారండి
సరే అండి ఎట్లయినా ఓకే అండి అయినా మరి మీరు చిన్న పిల్లలు అంటారు మరి మీ ఫ్రెండ్స్ కూడా చిన్న పిల్లలు కదాండి
అంటే వాళ్ళు కొంచెం పెద్దళ్లు లేండి నేను ఒకదానే చిన్నదాన్ని
ఆహా అంటే నువ్వు హైట్ లో తక్కుఉంటావా ఆ చేతులో తక్కువ ఉంటావ్ కవచు అందుకే చిన్న పిల్లని అనుకుంటాను అవునా కొంచెం ఇంకేమున్నాయని ఆమెకు అన్ని పనులు చేసుడు రావాలండి అంటే
మీకొచ్చు కదండి మీకు వచ్చు కదా మీరు చేస్తారు కదా ఆమెందుకు కూడా
నేను ఒకదాన్నే ఎత్తే నేను ఒకడిని కష్టపడి తే ఆమె అట్లా కూర్చొని తినడం నాకు ఇష్టం ఉండదండి నా
ఆహా మీరు చేసుకున్నది ఎందుకు ఆమెని సుఖంగా చూస్ కుంటోందిగ మీరు కూడా కష్టపడితే ఎందుకండి మీరు జేసుకొని ఆమెని
అయ్యో అంటే నాతో కష్టపడకుంటే ఇంక ఎట్లా అండి
మీరే కష్టం ఆమె ఇప్పుడు ఐదు ఎకరా ఆమె ఐదు ఎకరాలు తెత్తాంది దానికి మీరే కష్ పడి అమెకి ఇయలి అది దింటది
అట్లయితే నేను పెళ్ళ చేసుకోనండి ఇగ
అయితే దొరకుడు కష్టమండి మా ఫ్రెండ్స్ కూడా ఆళ్ళు ఏం జేయ్యరు వాళ్ళకి పనులు రావు
అయితే ఇగ ఫస్ట్ ఏం లే మా అమ్మగారే గొడతది మమ్మల్ని
నువ్వు కొట్టకుండా ఆపాలి కదా మీరు
ఎందుకండి అంటే ఇగ ఈ కాలాల్లల
అట్లనే ఉన్నారు మమ్మీ నే చె ఆహా ఈ కాలంలో ఎవరికి రదమ్మా నేను నేను జేత్తున్నా కదా సరిపోద్ది కదా అని మీరు చెప్పాలి మీ అమ్మ గారికి
మా అమ్మగారికి ఎట్లా చెప్పినా వినరు మా అమ్మగారు
అవునా లేపోతే మీరు కూలిలను వెట్టండి
కూళ్ళోలన్ పెడితే పైసల్ పైసల్ లేవు అస్సలే పైసలు లేక మేము ఎ డుతాంటే మమ్మల్ని కూలీలు పెట్టుకోవాలంటారు
అంటే ఇగ పెళ్ళిక కట్నం తెత్తది కదా కొన్ని
మ్ కట్నం తెత్తే లవ్ చేయండి ఏం కాదు కట్నం తెత్తే ఓకే అండి మాకు కానీ పని కూడా చేసి రావాలి పని కూడా చేసి రావ చేసి ఉండాలి కదండి మాకు
అర్ధం కాలేదండి
పని కూడా చేసి ఉండాలి కదాండి పని చేస్తేనే మేము
మ్ హు ఇప్పుడు అందరు ఎట్లా జాబ్ జాబ్ చేసుక్ కుంటా అందరు పని మనుషులు పెట్టుకుంటాను
అంటే మాకు జాబు ఏమి వద్ద అండి ఇగ ఇప్పుడు మేము వ్యవసాయం చేతే చాలు మాకు ఐదు ఎకరాలు ఏడు ఎకరాలున్నాయి వ్యవసాయం చేసుకుంటే చాలు
ఆమెకు రాదు కదండి అవ్వన్ని మా ఫ్రెండ్స్ కి
అందుకనే నేర్పిస్తా అండి నేను నేర్పిస్తా నేను దగ్గర్నే నేను ఉన్నది ఎందుకు ఆమె కోసమేనే కష్టపడే ఇక ఐదు ఎకరం తెస్తాంది నా కోసం జాబ్ ఎందుకండి ఇంకా మాకు దాంట్లోనే ఏమన్నా బిజినెస్ పెట్టుకుంటాం అబ్బ జాబ్ చూడకుంటే జ జ జాబ్ చూసి రాకుండా నాకు నచ్చకుంటే ఈ పెళ్లి విషయాలు ఇవన్నీ వద్దండి ఇగ
హ్మ్ హు
మ్ అట్లా కానీ అమ్మని దీసుకొని అయితే ఏమైనా అయితే మంచి మంచిగనే చూసుకుంటా తీయ మీ ఫ్రెండ్ అంటాలు కదా ఇంకా మంచిగా చూసుకుంటా తీయ డేస్
ఆ ఇప్పుడే చెప్తురు కదండి పక్కగ పని చేయాలి కూర్చొని గానీ ఇంక మంచిగ ఏం చుసుకుంటు మీరు
అట్లా అంటాం గాని అప్పుడు లాంగ్ టాంగ్ అయింది కదా అన్ని అనుకున్నావి చెస్తార అండి చేయరు కదా ఆ అంతేనే చేసుకుంటా మ్మ్ ఈ రాత్రి అ అంటే నేను నచ్చన మీ ఫ్రెండ్స్కి
ఏమో అండి మరి
ఓ అసలండి నా నా నుంచి ఏం చూసిలంది మీరింకా
అవునా
ఆ అసలు అసలు వాళ్ళు వచ్చి చూడమనండి ఒకసారి
ఎందుకు
హా అర్ధం కాలే అండి
అంత ఫస్ట్గా పనిచెత్తర
ఆ మరి నా వంటలని చూసామే మొత్తం నా వంటలు నా వంటలుని చూసి ఆమె అదిరి పోవాలి ఆమె ఏం తింటే అయ్యి అన్నీ
అంటే ఇప్పుడు మీరేం మంచిగ చెస్తరు ఏదిఎక్కువ ఇష్టపడతారు అందరు
నేను ఎక్కువ
చికెన్ కర్రీ
కాదా అండి చికెన్ కర్రీ చేయరాదండి ఎక్కువ చాపల్ చాపల్ చేయొచ్చు చాపలు
చి ఆ ఓకే
చి ఆ
ఓకే ఫ్రై చేయొచ్చా అండి
ఆ చేయొచ్చండి ఫ్రై చేయొచ్చు చ్చ అన్ని చేయొచ్చు
ఉహు ఇంకేం చేస్తారు
ఏమున్నాయి అండి ఏం లేదు ఇక కానీ ఫస్ట్ అయితే అమ్మాయినె అమ్మాయి అయితే మంచి ఆ అమ్మాయిని అయితే మంచిగా ఉండేటట్టు చూడండి ఇక
సరేనండి చూస్తానండి
అదొక్కటి ఉంటే చాలండి ఇక ఈ సమాజం జంలో అంతకు మించింది ఏమి లేదు ఇక ఆ
సరే మీకోసం చూసి పెడతలేండి
చూడండి
మ్ హు
ఆ ఇంకా తిన్నారా మరి
తిన్నామండి ఇక పడుకోవాలి
పడుకోవాల్న
మ్ నేను కూడా ఇక ఇప్పుడు వండుకొని పొద్దున పదింటికి లేసి మళ్ళా తిని మళ్ళా ఏమన్నా ఫోన్ చూసి మల్ల అలా వండుకొని మళ్ళీ తిని ఖతం అదే రిపీట్ అదే జరుగుతున్నాయి అందుకే
ఆహా అందరయితే బాగున్నారు కదా అందరయితే మంచిగాన్నారు కదా ఇంట్లో వాళ్ళ అందరూ. ఇంట్లో వాళ్ళని అడిగినాని చెప్పు. చెప్పండి ఇంట్లో వాళ్ళని అడిగినాని చెప్పండి సరే అండి బాయ్ అండి
ఓకే అండి మ్ బాయ్